హలో ఏం చేస్తున్నావ్
ఖాళీగానే ఉన్న
వా గేమ్స్ కు పోత
ఆ వాలీబాలు క్రికెట్ ఆడతా నేను
కేట్లా ఎంతమందిర ఉంటారు
ఆ తొంటి ఉంటదండి ఎక్కువనే ఉంటారు
ఓకే మేక
ఓకే
ఓకే తో మీరేం ఓకే అడేటప్పుడు అంటే గ్రౌండ్ లో ఆడతార ఆ ఇంటి ముందు
అంటే ఇ ఇంటి ముందు ఆతే చెట్లనే ఉంటాయి కదా మనకి దోసి
ఇళ్లు ఇవన్నీ బార్లు అంటే మీ స్కూల్ ద కాలేజ్ టోర్నమెంట్స్ ఏమైనా జరుగుతయ్
ఆ ఇ నేషనల్ టోర్నమెంట్ జరుగు ఉంటయి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరుగుతాయి మేము ప్రా టీస్ చేస్పిస్తురు టీస్ చేపించినక తర్వాత టోర్నమెంట్ కి పంపిస్తు
ఇప్పుడు చాలా మంది దెబ్బలు కూడా తగులుతా బా ఉంటాయి కదా అంటే మీరు సాల్వ్ చేసుకుంటారా ఆ
ఆ
అవును
ఇప్పుడు ఆడతారు మొత్తం మీ టీమ్ ఇగ
కాలేజ్ మెంబర్స్ ఆడతారు
ఆ
అంటే ఎంత మనకి ఉదష్టంతో అంత మంది ఆడొచ్చు
ఎం తెచ్చుకుంటరు
నా కాలేజ్ ప్రొవైడ్ చేస్తది
ఆహా
ఆ
ఈ ప్రోగ్రామ్స్ అవుతాయి గదా పార్టీ వుమెన్స్ డే ఇట్లా ప్రోగ్రాంస్ అయినా ఇప్పుడు ఏమన్నా ఉంటాయా ప్రోగ్రామ్స్ ఉంటా
ఉంటయి జరూరు
య ఆ
మీరు పొద్దున్న సాయంత్రం
అవుతరా క్రికెట్ మా మార్నింగ్ ఈవెనింగ్
ప్రాక్టీస్ చేస్తాం టోర్నమెంట్ కోసం
టోర్నమెంట్కి వస్తారా
టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తాం మేము సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ ఎం మార్నింగ్
ఆ
ఈవినింగ్ మార్నింగ్ దా
గు మార్నింగ్ ఆ ఆ ఇంకా ఇందరు కలిసి ఇప్పుడు సమ్మర్ లో క్యాంపుల్ జరువుడుకుూ క్రికెట్లు ఈ అన్ని అడిపి కదా
క్యాంపు జరిగేటప్పుడు షెటిల్ క్రికెట్ టు కబడి అన్ని ఉంటాయి కోకో య ఇన్ డోర్ గేమ్స్ కూడా ఉంటాయి
ఇంటి దగ్గరలో వెళ్తారా సమ్మర్ లో వెళ్తా
ఆ వెళ్తాం
ఆ
అంట ఎ పే
ఆక్
అదే ఆ ఒక టూ థౌసండ్ అంత పే చేస్తాం
ప్లేయింగ్ సింగర్ ఓ సైడ్ సమ్మర్ హాలిడేస్ లో ఇప్పుడు
ఆ పోతామండి
పోతరా
నాకు విలే విలేజెస్ అంత చాలా ఇష్టం
అవును సమ్మర్ లో ఇప్పుడు మాడికయళ్లు తోటలు ఇట్లు ఇట్లుంటాయి కదా మామిడి కాయ తోట్ల చేస్తారా అమ్మలూరులో మీరు
ఆ చేస్తాం నేను అమ్మమ్మక హెల్ప్ చేస్తా
ఇక్కడ నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ కూడా అవన్నీ ప్రిపేర్ అవుతర మీరు కూడా ప్రిపేర్ ర్ అవుతారా
ఆ ప్రిపేర్ ఐతమ్
ప్రిపేర్ అవుతరా లడేస్ లో
ప్రాక్టీసింగ్ ఒకేలా ఎ ఎక్కడికైనా ట్రిప్ కి ఎల్తే ఎల్తాం
అహా ట్రిప్ కెల్
తం ఆ పోతాం పోలీసులు
పత రా చ
అక్క రివర్స్ ఉంటే రివర్ ర్స్ కోతం లేకపోతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి. ఆల్ ఊర్లలలో ఆ ఫేమస్ ప్లేసెస్ కి దగ్గరికి తీసుకెళ్తది
బస్సెస కార్లా ఇట్ల పోతేర్ ట్రావెలింగ్
మేమా ఏ బస్సులో పోతామండి
బస్సు పోతదా టే బెస్ట్ కదా మీరు అన్ని చూసుకొని రా రావచ్చు కదా
ఆ అవును ఓ ఆ క్యార్ రెంటికి తీసుకుంటం ఒక్కొక్కసారి ట్రిప్ కెల్లా సారి
ట్రిప్ కెల్తర ఉమ్ అయితే ఈసారి ఏం చే ఎందండి ని తీసుకొని వాటార్ ఫా వాటర్ ఫాల్స్ కి వెళ్ళారా అండి సమ్మర్ హాలిడేస్ లో
ఆ ఎళ్తామండి.
లో అట్ల పేరెంట్స్ మీరు
రండి
లాస్టే కదా మీ డాడీ చెప్పారు
ఆ జరిగిందండి. ఆ బాగా గ్రాండ్ గనే జరిగింది.
అంటే మాగా దావా దావతుందా
ఆ మంచిగనే డ్యాన్స్ చేసినం
ఆహా డీజే పెట్టింరా
ఆ పెట్ పెట్పిచినం
ఆహా వెకమ్స్ ఫ్యామిలీస్ డ్యాన్సులు అ అవి ఇవి మా స్టేటస్లలో చూసాను.
ఆ అవునండి. చాలా ఎంజాయ్ చేస్నం
ఆ
డ్ర అంత రిసెప్షన్కి, మ్యారేజ్కి స్లు మీ ఒళ్ళంతా
ఆ కొన్నాం చాలా డబ్బులు అయినయి వాటికే
ఆ సిబ్లింగ్స్ మీరు అంటే ఇలా టూర్ల కట్ ఏమన్నా ఉంటే పెయింట్లు ఇట్లా ఏదో ఒకటి
ఆ అవునా చా గేమ్స్ ఎక్కో ఇంప్రూవ్మెంట్ ఉంటది ఇంకా మేము నేను చదువుకుంటా ఇంట్లో కూర్చొని సాయంత్రం ఖాళీగున్నప్పుడు.
ఆ
ఆ
చేస్తాయి మీకే కాలేజ్లల్లో
శ శ్రీ
ఓ పలు కాని ఏవైనా ఆటలు కాని సెల్లు చూత్తరా ఎ
నేను సెల్ చూడను నానే నా దగ్గర సెల్లు లేదు.
ఆహా పోతాన్
సైట్ వస్తది స్పెక్ట్స్ గూడ పెట్టుకుంటం. అసల్ నాక్ గేమ్స్ అంటే ఏందో కూడా తెలవదు ఫోన్లో.
అవునా మంచిగా చాలా మంది చూడూ గేమ్స్ లాడత్ తా. ఉంటర్ ఆ మీరూ
గేమ్స్ ఒక్కటే
త ఇంకేమన్నా చేస్తారా స్విమ్మింగ్ అట్ల వస్తా కరాట్ టివి వచ్చా
బాక్సింగ్ ఒచ్చు.
వాస
ఆ బాక్సింగ్ వచ్ వచ్చు. ఏ ఆ బాక్సింగ బాక్సింగ్ గూడ ఎళ్త ళ్త నేను నేర్చుకుంటం. ఇంకా ఇంకేం నేర్చుకుంటున్నవ్. బాక్సిింగ స్విమ్మింగ, ఆ గేమ్సూ
గేమ్స్ ఇప్పుడూ ఊర్లల్లో మన కాలువ కాల్వలో మీర్ స్విమ్మింగ్ నేర్చుక్ కోండి అది బెస్ట్ అవుతది. ఊ ఇప్పుడూ సిటీలల్లో మడ్
ఆ మేమూ మా పిన్నివాళ్ళింటికి వెళ్ళినప్పుడూ మేమూ స్నా స్ అలా స్విమ్మింగ్ చేస్తాం రివర్స్ తీసుకెళ్తరు. అంటే భద్రాచలం దగ్ క్కే రివర్ ఉంటద్ రివర్ కీ తీసుకెళ్తరు. గోడావరీ రివర్ కి. ఆకాశివ్
ఆహా
ఊ
ఆ ఇంకా ఏం చేస్తారు ఊరికెళ్ళి
హోమ్వర్క్స్ ఇ సర హోమ్వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం
సరే సరే ఉంటాన్న బాయ్
బాయ్